హలో విన్పిస్తుందా అండి హలో విన్పిస్తుందా
వినిపిస్తుందండి
హలో
హలో
హలో
హలో
హలో విన్పిస్తుందా
ఆ ఇనిపిస్తుందన్
ఆ గుడ్ ఈవినింగ్ అండి ఏం చేస్తున్నారు
హలో మిమ్మల్ని ఏం చేస్తున్నారు అని అడిగాను
కాలీ అండి మీరు
నేను కాలినె అండి బాగా వర్షం పడింది క్లైమేట్ బాగా కూల్గా ఉంది అందుకనేసి బయట ఉన్నాం అనమాట
అవునా బయట ఏం చేస్తున్నారండి
మీరు
ఇంట్లోనే అండి
పిజీలోనేనా బయటికి వెళ్ళలేదా అంటే క్లైమేట్ బాగుంది కదా అలా బయటకి వెలేసి అలా ఒక రౌండ్ వేసుకొని రారా మీరు
ఇ లేదండి కింద వాటర్ ఉన్నాయి
అవునా అవున్ లే అలా వాటర్ ఉంటే వెళ్ళడానికి అవ్వదు
మ్మ అందుకె వెళ్ళలేదండి
తిన్నారా
ఇంకా లేదండి తిన్నాలి
అవునా ఏం తింటారండి ఇప్పుడు చికెన్ తింటారా
మ్మ ఉ
మరి ఎమ్ తింటారు పి కిల్ అలాంటివి ఏమన్నా తింటార పికిల్ పన్నీరా పన్నీర్ బావుంట్ టదా అవునా అవునండి మీకు ఏ హీరో అంటే ఇష్టం
నా హీరోల్ అలా ఎం లేదు అండి అ సినిమాలు చూస్తా అన్ని సినిమాలు ఎంజాయ్ చేస్తా
అవును అంటే పర్టికులర్ గా మీకు నాకు ఆ హీరోనే ఇష్టం ఈ హీరోనే ఇష్టం అంటూ ఏం లేద అయితే మీకు
అలా ఏం లేదండి
మంచిగా ఆ మూవీ నచ్చిందంటే చూడ్డం అంతే ఇంకా రీసెంట్ గా మీ రు ఏ మూవీస్ చూసారు
పండగా నే
ఏ మూవీ
దైవత్ తిరువంగల్
ఏ మలయళమా మూవీ అది
హు మలయాళం
మలయాళం బాగుంటదండి మూవీ
ఆ బాగుంటదండి అంటే తెలుగులో నాన్న
ఊ తెలుగులో నాన్న మూవినా
అదే
హ
మీేరేం చేశారండి రీసెంట్లీ
ఈ వీకెండ్ నేను ఏం చెయలేదు అండి అసలు అలానే టైమ్ వేస్ట్ చేశానన్నమాట
అవునా ఏమీ అండి అలా
ఏదన్నా సజెస్ట్ చేయొచ్చు కదా మంచి మూవీస్ ఏవన్నా చూడండి అని చెప్పేసి నాకు బోర్ కొడుతుంటదండి ఒక్కొక్కసారి ఏవన్నా మూవీస్ ఉంటే మంచిగా చెప్పండి
ఇంగ్లీష్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉందా
ఆ చూస్తాను నేను సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తాను అన్నిీ
వైరస్ ఆఫ్ ది కరేబియన్ చూడండి బాగుంటది
అవునా
హ
మీరు అది తెలుగులో చూసారా ఇంగ్లీష్ లో చూసారా
తెలుగు లో చూసాను
అవునా కంటెంట్ ఏంటి
కంటేంటంటే నీకు బాగా ఇంట్రెస్టింగ్ ఉంటది
అవునండి
సూ
దొంగతనం చేయడమా
బాగుంటది ఇంట్రెస్టింగ్
అవును లేండి
ఇంక అంతేనంటే కొంచెం చెప్తారా మూవీ గురించి ఇంట్రెస్టింగ్గా ఉంటే నేను చూస్తాను
టెస్టింగ్ అంటే అంటే ఫోర్ సీజన్స్ ఉన్నాయండి ఫోర్ ఫైవ్ ఉన్నాయి పై సిజన్ లో సీజన్ ఒకొక్క విధంగా ఉంటుంది అది ఒక సీజన్ కి ఇంకొక సీజన్ కి లింక్ ఉంటది
ఆ అవునులేండి
హీరో వాళ్ళ ఫ్రెండ్స్ విలన్ గా మారి హీరోన్ చంపడానికి వస్తారు
అవునులేండి
తీయాల్సి ఉంటది. ఒక్కనోకట్ టైం లో హీరోకి అంటే ఏమి షిప్స్ ఏవి ఉండవు. అయినా కూడా వాడు. షిప్స్ కోసం వెతుకుతూ అంటే షిప్స్ లో పని చేయడానికి అందరినీ వెతుకుతూ ఉంటాడు. మరి ఇంకోక్ త్రీ నైన్ లో అస్ హీరో కాని ఇవిగో ఉన్నాయి. ఎవరికి తెలియకోని వెళ్ళిపోతాడు. కానీ మరియో ఒక షిప్ తో బయటకు వచ్చేస్తాడు. డెజర్ట్ లో నుంచి బయటకు వస్తాంది సరే ర్యాబ్ ఉంటాయి కదా క్రాప్ సహాయంతో బయటకు వచ్చేసాడు.
ఆ డిజర్ట్ నుంచి డెజర్ట్ లో
ఆహ్ డెజర్ట్ నుంచి షిప్పుతో క్రాబ్స్ ను క్రాబ్స్ తెల్పుతో బయటకు వస్తాడు. ఉమ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఇంటెస్ ఏం చేస్తూ ఉంటారు.
అవునా ఇది క్రాప్స్ రావడం అనేది చాలా ఇంట్రెస్ట్. ఉందండి ఈ సీన్ ఎలాగైనా చూడాలి నేను
చూషేసేయండి.
అవునా ఉమ్
చాలా పెద్ద షిప్ ని క్రాబ్స్ బయటికి తీసుకొస్తాది.
అవునులేండి.
మరి ఇంకొక సీజన్ లో అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా అంటే చనిపోవకుండా. ఆహ్ సన్ రైస్ ఉంటది కదా. సన్ రైసు తన మీద పడితే స్కెల్ టన్ లాగ మారిపోతడు మరి నైట్ అయిపోతే అంటే సన్ లైట్ పడుకోకుంటే నార్మల్ గా హ్యూమన్ లాగా ఉంటాడు అలా కూడా సర్వైవ్ అయి తా ఉంట్రు లాస్ట్ లో మరి నార్మల్ హ్యూమన్స్ లాగా మారిపోతారు ఒక ఇన్సిడెంట్ జరిగినందువల్ల అలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ ఉ ప్రతి సీసన్ ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఒక మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మనీ ఇస్ట్ చూడండి
అది ఏంటి కంటెంట్ కంటెంట్ ఏంటి
అంటే మనీ ఆ మనీ స్పెండ్ చేయడం అండి
మనీ స్పెండ్ చేయడమా
పెంచజేడం క్రియేట్ చేయడం అన్ని ఉన్నావన్ని
అవునులేండి
థాంకూ స్ట్రాబెర్రీస్ అలా చాలా ఉన్నయ్ అంటే కంటెంట్ బాగుంటది అంటే ఎలా ఏ విధంగా ఎలా మైండ్ సెట్ ఉంటుంది ఏ మైండ్ సెట్ తో ఆలోచిస్తే మనం మర్కెలా తది ఏ ఏమై అంటే ఏ వర్కు ఏ విధంగా చేయాలి మైండ్ సెట్ ఉంటది
అవునవునండి ఈ టూ మూవీస్ నాకు సజెస్ట్ చేసారైత్ తి
హ
ఇంక అంతేనా అండి మూవీస్ ఇంకా
ఇంకా అంటే కొన్ని మూవీస్ ఉన్నాయి అవి అంటే వద్దు అని అనుకుంటున్న మీరు
అవునా పర్లేదు చెప్పండి ఒకవేళ నాకు మీరు చెప్పిన రెండు మూవీస్ లో కాకుండా ఇంకా వేరే మూవీస్ నచ్చిన కూడ నేను చూస్తాను ఒకసారి
ఇక అది నుది నేయం కట్లే తండి అది
టండి
మూవీ నేమ్ గుర్తులేదు కొంచెం
అవునా మీరు కొంచెం గెట్టిగ మాట్లాడతారా అండి
మూవీ నేం గుర్తులేదండి అది బాగుంటది మూవీ సీజన్స్ చాలా ఉన్నాయి ఎయిటీ ఎయిటీ ఉన్నాయి ఎయిట్ సీజెన్ లో ఓ ఒకొక్క సీజన్ లో ఎయిట్ ఎయిట్ ఎపిసోడ్స్ ఉంటాయి లేదు అందుకు ఆలోచిస్తున్న మీరు ఎలాంటి మూవీస్ చూసరండి నార్మల్గా
నేను మామూలుగా నా ఫేవరెట్ హీరో మూవీ చూస్తా ఉంటాను ప్లే సెవె రిలీజ్ అయిన అవి బాగున్నాయని మా ఫ్రెండ్స్ కానీ ఎవరనా సజెస్ట్ చేస్తే నాకు ఎవరి నచ్చినా కూడా అవి చూస్తూ ఉంటాను అన్నమాట నేను హమ్ నేను అలా చూస్తాను అన్నమాట ఇప్పుడు రీసెంట్ గ అయితే దృశ్యం త్రీ మూవీ బాగుందండి మలయాళం మోహన్ లాల్ మూవీ అది
అవునండి
చాలా బాగుంది దృశ్యం త్రీ
అదే ఇందాక మూవి నేం చె గుర్తు రాలేదు అన్న కద అది గేమ్ ఆఫ్ ది గేమ్ ఆఫ్ ్రోన్స్ బాగుంటది అంటే కొంచెం కంటెంట్ ఉంటది బానే లాస్ట్ లో అన్ని యుద్ధాలు చేయడం అలా ఉంటది డ్రాగన్స్ అన్ని చాలా బాగుంటది అంటే కొంచెం మధ్యలో కొంచెం బోరింగ్ అనిపిస్తది స్టార్టింగ్ లో బాగా ఇంట్రెస్టింగ్ ఉంటది మధ్యలో కొంచం కొంచెం బోరింగ్ ఉంటది లాస్ట్ లో బాగుంటదండి
అవునండి పర్లేదండి ఏదైతే నేనే చూడొచ్చు
అంటే అవి సీజన్స్ లా ఉంటది కాబట్టి ప్రతి ఒక్కటి చూడాలంటే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఇంట్రెస్ట్ పెట్టి చూస్తే బాగుంటుది
అవునండి
ఇంకా మీరు ఇలాంటి మూవీస్ చసారండి అ అే అవి కాకుండా మీ ఫేవరెట్ హరోస్ కా స
ఫేవరెట్ హీరోస్ కాకుండా అదే చెప్పాను కదండి రీసెంట్గా రిలీజ్ అయ్యి కొత్త మూవీస్ లో ఏదన్నా ఇది బాగుంది ఇది మంచిగా ఉంటుందనీ అని చెప్తూ ఉంటారు కదా అలా మళ్ళీ చెప్పినా సరే నాకు నచ్చితేంగా ఆ మూవీ చూస్తాన అన్నమాట నేను అలా
అవునా ఓల్డ్ మూవీస్ ఒకసారి ట్రై చేయండి ఓల్డ్ మూవీస్ అంటే మనం చూడడి మూవీస్ కొన్ని ఉంటాయి అలాంటివి ఏవన్నా ఉంటాయి అవి చేయండి ఒకసారి చేడి ఒకసారి అవి కూడా బాగుంటాయి
అవునండి ఒకసారి ట్రై చేయాలి అవి కూడా మూవీస్ ట్రై చేస్తానండి మీరండి మీరు ఓల్డ్ మూవీస్ చూస్తారా
ట్రై చేయాలి రేపు ఒకటి
అవునా
అవునండి
ఓల్డ్ మూవీస్ కూడా బాగుంటాయండి ఇంకా మనకి పాత సీనియర్ ఎన్టీఆర్ వాళ్ళకు కూడా ఒక మూవీ ఉందండి అది కూడా బాగుంటుందండి
అవునండి ఏ మూవీ
అది ఏదో మూవీ అండి నాకు గుర్తుకు రావడం లేదు పేరు కంటెంట్ గుర్తుకు ఉంది కానీ మూవీ పేరు గుర్తుకు రావడం లేదు
అవునవును సరి చూడండి
చూస్తానండి చూస్తాను కానీ అది పేరు గుర్తుకొస్తే మీకు చెప్తానులేండి అది మూవీ చాలా సీనియర్ అండ్ టీఆర్ అండ్ ఆ జయలలితదండి మూవీ అది ఓల్డ్ మూవిీ అన్మాట ట
బాగుంటాయండి వాళ్ళ మూవీస్
అవునా నేను ఆ సీనియర్ ఎన్టీఆర్ మూవీలో నేను ఆ మూవీ బాగా చూస్తాను ఎందుకంటే మా నాన్న చూసేవారు అనమాట మూవీ చాలా బాగుంటది అనేసి ఎన్ని సార్లు నాకు అలవాటు అయిపోయింది ఎన్నిసార్లు పెట్టిన ఆ మూవీ నాకు కూడా బోర్ కొట్టదు ఇంట్రెస్టింగ్గా అనిపిస్త ఉంటుందండి మీరు కూడా ఒకసారి నేను సజెస్ట్ చేస్తాను ను కానీ అది చూడండి ఒకవేళ నా పేరు గుర్తుకు రావడం లేదు కాబట్టి మీరు సచ్ిడి ఎన్టీఆర్ అండ్ జయలలిత మూవీస్ అనిస్తే ఒకటి వస్తుంది మూవీ అది బాగుంటది అనమాట అట్లా ట్రై చెయండి సరే అండి బాయ్
బ